హలో
హలోహానండి బాగున్నారా
ఆ బాగున్న బాగున్నారా మీరు
ఆ బాగున్నానండి ఏంలే అండి ఊరికే అల ఉన్న
అవున తిన్నారా
లేదండి ఇంకా తినాలి తిన్నారా మీరు
ఆ తిన్నామండి
అవునా ఏం చేశారు మరి
దోశ చేస్తున ఈ రోజు ఇన్స్టంట్ దోశ మీకు పిల్లలు రెడీ అవుతున్నారు స్కూల్ కి వెళ్ళాలి అప్పుడప్పుడు ఇ నైట్ కూడా నేను నానబెట్టలే అసలు పిండి ఫాస్ట్ గా అదే కదా టైం లేకుండే మరి ఏం చేయాలి అని మొన్న నార్మల్ గా మొబైల్ లో చూస్తూ ఉంటే అప్పటికప్పుడు దోషలు చేయ చు అని వచ్చింది ఇన్స్టంట్ దోశలు అయితే మన గోధుమరవ్వ ఉంటది కదా
అవును
గోధుమ రవ్వలో పెరుగు ఆ గోధుమ రవ్వ మిక్సీ పట్టాలి
ఆ మిక్సీ బట్టి
మిక్సీ పడితే అయిపోద్ది ఇక దాన్ని దోశగా వేసుకోవచ్చు
అవునా అది ఇట్లా వస్తాయి మరి దోషలు ఇప్పుడంటే మనం నైట్ నానబెడతాం కాబట్టి అది పులుస్తుంది కదా మరి ఇది యా
ఇది జస్ట్ టెన్ మినిట్స్ ఇట్లా పక్కకు పెట్టి మనం రైడయ్యే లోపు పక్క పక్క పెడితే నార్మల్ పిల్లం మీద వేసుకుంటే ఇంకా కొంచెం పెరుగు వేసుకోవాలి సారీ మర్చిపోయినా ఎ రవ్వ పెరుగు ఉనో ఆహా
అది వేసుకొని మిక్సీ పెట్టాల
అవునా నేను ఇప్పుడే ఇంటున్నానండి నేను ఎప్పుడు చేయలే అట్లా
ఆ ఇది బాగానే ఉంది టేస్ట్ అంటే కొంచెం తీసేటప్పుడు అతు అతుక్కుపోతున్నట్టు మనం నూనె అట్లా నాన్ స్టిక్ అయితే ఏమి కాదు గని మల్లగా అయితే మనం పెనం మీద ఇలా అయిపోతువి ఎల్ళదు అన్నట్టు కాలిపోద్ది
అవునా కానీ టేస్ట్ బాగుంటదా మరి
ఆ బావుంటాది ఇది కాకుండా నేను బియ్యం పిండి అది ఇది కూడా ఇన్స్టెంట్ అంటే బియ్యం పిండి తోటి నార్మల్ పిండిది పిండి ఉంటది కదా గ్రైండ్ చేసింది గానీ
ఆ
ఈయా పిండిని కూడా నానబెట్టి అంటే వాటర్ పోసి ఎంత మజ్జిగా ఇలా ఉ పది ఆ మజ్జిగంతా పలసగా ఆ అంత పల్చగా అందులోనే చిన్న చిన్నగా తుర్మాలి అన్నట్టు ఉల్లి ఉల్లి కాయ ఆ పచ్చిమిర్చి చిన్న క్యారెట్ తురుము బీట్రూట్ ఉంటే బీట్రూట్ తురుము ఆలుగు తురుము ఇవన్నీ తురుము తురుము తురుము చేసి ఆ వాటర్ క్వాంటిటీ ఉన్న బియ్యం పిండి బియ్యం ఉంటది గదా అందులో వేసేయాలి
అవునండి అవునా
ఐనంక పెనములో దోశలు రౌండ్ అదేమి రావు అ మీబా ఎట్లా ఉంటది షేప్ లేకుండా
ఆ అయింటి రవ్వ దోసల
ఆహా బియ్యం పిండి దోశలు
అవునా మరి గిటనా అవి అవి ఎట్లుంటయి మెత్తగా వస్తయా ఇట్లా గట్టిగా వస్తయా మరి?
గట్టిగ బానే వస్తయి కరకరలాడుతూ ఉంటయి అన్నట్టు, చాలా బాగుంటయి నాకు ఇదే ఎక్కో ఫేవరెట్
అవునా ఇగ అప్పుటికప్పుడు చేసుకుని తినచ్చూ అంటరు
ఉమ్ అప్పుడుదప్పుడు చేసుకొని ఇగ డ్యూటీకి, ఆఫీస్, స్కూల్ కీ వెళ్ళే వాళ్ళకయితే ఇది ఒక మంచి రెసిప్పీ అని చెప్పచ్చు.
అవునండి ఇదేదో బానే ఉంది, అవును నేను గుడ చూసాను ఇట్ల టమాటా దోశ అని ఏంటో ఇంకేంటేంటో వస్తున్నాయి గద
ఆ యన్ అంటే మనకి ఇప్పుడు చట్నీ గుడ అవసరం లేదు, ఎందుకంటే మనం అందులోనే ఆనియన్స్, మిర్చి ఏసినం గదా
అవును
ఉమ్ చట్నీ అవసరం లేకుండా కారము, ఉప్పు అన్నీ ఉంటయి కాబట్టి బా బాగుంటది అన్నట్టు ఈ చట్నీ చేసే టైం గుడ అవసరం లేదు దీనికి.
ఆహా బాగుందండి మీరన్ని కొత్త కొత్తగా చేస్తారన్నట్టు.
ఆ ఇగ ఇష్టమేగనీ నాకు ఊక తిన్నవే తినబుద్ధి కాదు కొంచం ఇంకొంచం చేసుకో కున్నా గుడ కొత్త రకము కొత్తవి తినాలనిపిస్తది.
ఇగ మా ఇంట్లో అంత చేయాలంటే టైం ఉండదండి. నా గుడ ఇంగా అప్పుడప్పుడు ఇంట్రెస్ట్ అనిపించదు ఇగా చేయడానికి విస్గ్ అనిపిస్తది బా
ఈ ఆలు కుర్మా ద ఈ ఆలు ఉన్నా గుడ బానే ఉంటదికని బయట ఇప్పుడు టిఫ్ తెల్సా ఫిఫ్టీ రుపీస్ అయినయి ఒక్కొక్కటి
అవునండి బాగా రెట్లు పెరిగినయి ఈ గ్యాస్లు గుడ ఇగ షార్టేజ్ ఉంది కాబట్టి ఇంకా పెంచేసిండ్రు రేట్లు.
ఉమ్ అవును ఇప్పుడు గ్యాస్లు మేము ఒకటి బుక్ చేసినం అయితే టూ గ్యాస్ స్ ఉంటయి మాకు సిలిండర్స్, ఒకటి బుక్ చేసినము అది ఇంకో టి ఈ ఫాస్ట్ గనే అయిపోయింది, ఇగ మళ్ళా బుక్ చేస్తే ఇప్పుడే కాదు ఫార్టీ ఫైవ్ డే అనే చెప్తుంది అసలు బుక్కే కాలేదు ఇగ సెకండ్ సిలిండర్
అవును ఇట్ల వెళ్లి ఎళ్ళి వాళ్ళ అక్కడ ఆఫీస్ కెళ్ళి తెచ్చుకుంటె ఇస్ ఇస్త అన్నరు కదా
ఏమో అట్ల ఎల్లిర్రు మా ఇంటి పక్కన వాళ్ళు ఇయలేదంట స్టాక్ లేదంట
ఆహా
ఆ అయితే ఇగ అవి మా ఇగ మా వోళ్ళు గుడ వోలే టైం కి ఎవరు అందుబాటులో లేకుండే, ఇగ వి పోదామంటే ఫార్టీ డేసి కదా ఆన్నే కొంచం అడ్జస్ట్ చేస్తున్నము ప్రెషర్ కుక్కర్ లో రైస్ అండు కొంచం గ్యాస్ అదా అవుతది గదా
అవును ప్రెషర్ కుక్కర్ ఇప్పుడు మళ్ళీ ఏమంటరు అన్ని ఇప్పుడు కరెంట్ మీద వంటే టీ అన్ని తీసుకుంటుండ్రు అన్ని
అవును రైస్ కుక్కర్ ఉంది మాకు వు అందులోనే ఇగ కర్రీ చేసేస్తున్నా, ప్రెషర్ కుక్కర్ లో రైస్ అండుతున్న.
అవునా బానే చేస్తుండ్రు, ఇగ అట్లనే చేయాలే ఇంక కొందరు అయితే ఇప్పుడు కట్టెల పోయి అవి ఇవి వాడుతున్నరూ, కనీ కట్టెల పొయ్యి వాడదమన్నా గుడ కట్టేలు దొరకట్లేదు అసలు.
ఆ అవునండి అన్ని చెట్లు నరికేస్తురు, ఇవన్నీ చేస్తున్నరు గని ఇప్పుడు కట్ టెల్ది ఒకటి గొందామన్నా కూడా ఫుల్లు రేట్ దానికి
అవును చాలా రేట్ ఉన్నయి, ఇప్పుడు అన్ని కొట్టేసి ఇల్లులు, ఇల్లు ఆఫీసులు అవి ఇవి అన్ని ప్రభుత్వాలు అన్నీ ఏమేమో కడుతుర్రు కదా.
అవునవును అందుకనే కోతులు అక్కడ ఉండాల్సిన మన ఇంట్లల్లోకి వస్తున్నాయి.
అవునండి కోతుల తోటి బాగా బా బాదుంది రోజు పొద్దున అయితే చాలండి పొద్దున సాయంత్రం. ఇప్పుడ్దాకా అప్పుడు కోతులు.
మా వైపు అయితే గ్యాంగులు గ్యాంగులు వస్తున్నాయి.
అవునండి అవి ఇంకా మనం ఏ మనక ముందే మనల్నే భయపెడుతున్నాయి అవి.
అవును మా ఇంట్లో పుట్టినాలది డబ్బా డబ్బా డబ్బానే తీసుకపోయింది.
అయ్యో అవునా.
ఆ పో.
డోర్ ఏసీ పెట్టలేద మరి.
మేము డోర్ వేసే పెడతాం గాని ఆ రోజు ఎందుకో పెట్టకుండా ఇటు అచ్చేశ్నము.
హా.
ఇక డబ్బా మొత్తం తిన్నది సగం తిన్నది అక్కడనే పై నుండి కింద డబ్బా ఇసిరేసి. పారీపోయింది.
హాయ్యో ఇగ వాళ్ళకు చెట్లల్ల అడవులల్ల ఉండేటి. ఇగ వాళ్ళకు ఇగో అవి అన్నీ మనం కొట్టేసరికి మన ఇండ్లల్లకు వచ్చేస్తున్నాయి అవి.
ఉ అవును వాళ్ళ ఇల్లు కూల్చేస్తే మా ఇంట్లో. రావడంలో తప్పు లేదు కదా.
అవునండి తప్పు లేదు గనీ.
ఉమ్ ఇంట్లలోకి నేనైతే ఒక రోజు గేటేసుడు మర్చిపోయినా మా ఇంట్లో వచ్చి. చిన్నబాబు ఉయ్యాలో పడుకొనున్నాడు. వచ్చింది ఎక్కడ బాబు మీద దునుకుతదో అనుకున్నాం కాని మెల్లగా బనానా. ఉండే అయితే బనానాస్ అన్ని డజన్ బనానాస్ తీసుకొని పోయింది.
అమ్మో ఇంక బాబునెమ్ ఏం చేయలేదు.
అవును ఇంకోసారేమో మా డాడీ అయ్యప్ప మాల వేసుకున్నారు. అయితే వచ్చింది మేము జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ ఉండే. ఇగ ఏమనలే చూసింది మెల్లగా మా ప్లేట్ పక్కన్నె ఉన్నా. రెండు బనానాస్ తీసుకొని పోయింది ఇంగా మమ్మల్ని అయితే. తే ఏం చేయలేదు కదా జై శ్రీరామ్ అనుకోని సైలెంట్గా ఉన్నాం.
ఉ అవునండి దానికి కావల్సిన ఆహారం అని తీసుకొని వెళ్ళింది అన్నట్టుగా.
ఆ తీసుకేళ్తే తీసుకెళ్లనీయ్ కాని మన మీద అవి కోప్పడడం గాని. గీరడం గాని అట్లా చేయ్యొద్దు.
అంటే ఇగ మనం దాన్ని ఏమంటామో అని అది భయపడి అదే ముందు ఇగా కార్చేశినట్టు ఇట్ల. అట్లా చేస్తది అన్నట్టు. దాని పళ్ళు చూసార అండి ఇంత ఇంత పెద్దగా ఉంటాయో అసలు.
అవును పెద్దగొండి హా అని మనల్నే భయపేడ.
ఆ అవునండి మా ఇంటి గుడ్. ఇట్లా వచ్చేసరికి ఇట్లా మా అక్కకు రోజు నేను బోల్దోమే టైమ్కి వస్తాయండి అవి. కోతులు ఇగా నాకు భయం అయితది ఇగ అవి నేనేమ. ఆ ఏం జేయకముందే ఇట్లా పెద్ద నోరు తెరిసి ఆ అనే సరికి ఇట్లా పళ్ళు ఇట్లా ఇట్లా. మీదికి ఇట్లా దునుకుతా అన్నట్టు పొజిషన్ పెడతది అది మస్తు భయం అయితది నాకైతే.
ఉ ఇంకా చిన్న పిల్లల్ని వాళ్ళు కడుపులో పెట్టుకొని పోతా ఉంటాయి.
అవునండి అవి గ్రేట్ అసలు అవంత వెట్టుకొనే పోతయి ఇగ నేను ఏం చేసానంటె. ఆ బాంబులు ఉండే అండి మనం దీపావలీ చేసినప్పుడు బాంబులు ఉంటాయి కదా చిన్నయ్. ఒక్కో పటాకలు ఎమౌంట్ రెడ్ కలరి ఇగా పెడతానండి అప్పుడపుడు ఆ సౌండ్ కి పోతాయి కొన్ని కొన్ని చిన్న చిన్నయ్
వాటి మీద ఎందుకేస్తున్నారండి బాంబులు
వాటి మీద ఎయ్యట్లేదండి వా పోవాలని నేను ఇట్లా అంటే వా అవి ఎక్కడో కొంచెం దూరంగానే ఉంటాయి నేను దూరంగానే పెడతా ఇట్లా పెట్టి బాంబులు పెడితే అప్పుడు సౌండ్కి వెళ్ళిపోతాయి అంతే నేను ఎందుకు అండి జంతువుల మీద ఎస్తాను
శబ్దం తోటి వెళ్ళిపోవాలని అట్లా చేస్తున్నారా
శబ్దం వస్తే ఇట్లా అంటే ఏమైన అయితేది కావచ్చు అని ఇట్లా భయపడి వెళ్తాయి మన ఎంతసేపు అండి మనకి అసలు పోనే పోవవి పని చేసుకోని ఇవ్వవు ఏం లేదు
అవునండి ఒక్కొక్కసారి అంతే అసలు ఇది మాకు పెద్ద వాటర్ ట్యాంక్ ఉంది అంటే పైన ఇట్లా ఉంటది కదా దాని మూత తీసి అందులో నీళ్లు మొత్తం తాగినాయి మాకు ఆ టైం లో అసలు నెల్లాలు రావట్లేదు
ఆహా
మిషన్ భగీరథ వాటర్ వస్తాయి ఆ వాటర్ వస్తలేవయితే ఆ క్యాన్వే యూజ్ చేస్తూ ఉండే ఇగ ఇది వచ్చి ఇగ అది ఓపెన్ చేసి మొత్తం తాగింది ఇక మాకు వాటర్ లేక ఇగ మొత్తం మిన్రల్ వాటర్ ఆ వన్ వీక్ మొత్తం కొనుక్కొని తాగిన ఇగ
అయ్యో అందుకే మనం అవి కూడా మనం జూస్ తే కదా మళ్ళీ ఎక్కడ బిహేవ్ చేస్తాయి అన్ని తీయడం ఈ మూటలు తీయడం ఇట్లా రెండు కాళ్ళ మీద నడవడం
అవును కొన్ని వేరే వేరే కంట్రీస్లో ట్రే కోతులకు ట్రైనింగ్ ఇస్తా ఉంటారు
అవును ఇస్తరు ఇప్పుడు అవి మనం ఇట్లా సర్కస్లు అటు ఇటు ఎళ్ళినప్పుడు ఉంటాయి కదా పెద్ద పెద్ద ఏనుగులు జిరాఫీలు సింహాలు కూడా ఉంటాయి కదా వాటికి ట్రైనింగ్ ఇస్తున్నారు కదాండి
ఆ అవును కొన్ని మంకి సెట్లు అంటే స్కూల్ డ్రెస్సులు వేసుకోవడం వాటి తోటి వీడియోస్ తీస్ వీళ్ళు మని ఎర్న్ చేస్తున్నారు
అవును అది కూడా కానీ ఇంకొన్ని వస్తాయి కాని మరి అది నిజమో అబద్దామో అనిపిస్తయి ఇట్లా ఎప్పుడైతే యూట్యూబ్ లో ఎక్కువ అవే వస్తాయి మరి అవి ఏఐయ్యో లేకపోతే అవి నిజమో అర్థం కాదవి
రియలే ఇప్పుడు ఒకటైతే పెద్ద టైగర్ ఉంటది వాళ్ళు పెంచు తరన్నట్టు ఆ టైగర్ని బోన్లో పెంచి వీళ్ళు నార్మల్గా పర్యాటకులు చూస్తడానికి వెళ్తారు కదా వెళ్ళేటప్పుడు ఇగ అక్కడ మనీ ఇయ్వాలి వాళ్ళకి ఎంతో మనీ తెలియదు కాని పులిని బొ బోన్ నుండి బయట తీసుకొచ్చి వీళ్ళు కింద కూర్చున్నయ్ ఉండాలి మనం కూర్చునుంటే అది ఎనుక నుండి అచ్చి మన భుజాల మీద నిల్చు ఉంటది అన్నట్టు దానికి పాలు తాకి చ్చుకుంటా ఉంటారు పాలు నోట్ల నుండి తీసేస్తే ఇట్లా ఉంటది అప్పుడే స్టిల్స్ తోటి ఇగ ఫోటోలు రెండు మూడు టక్ టక్ కొట్టేయాలన్నట్టు
అదేంటిదండి అట్లా మనల్ని ఏమన్నా చేస్తే ఎట్లా అండి అది
అక్కడ వాళ్ళు దాన్ని సెక్యూరిటీ ఉంటారు దాన్ని పట్టుకునేటోళ్ళు దాన్ని ట్రైనర్సు
కానీ ఎంత వాళ్ళు ఉన్నా కూడా మనం భయం అయితది కదండి
ఇగ ఫొటోస్ కోసము రియల్ టైగర్ తోటి దిగినట్టు ఆ ఫొటోస్ కోసము ఆ ఇగ వీళ్ళు దిగుతా ఉంటారు గాని
ఆహా కానీ అది సాహసమే చేయడం అసలు
ఆ అవును రైటే అది గూడ ఒక్కోసారి ఇ దిగడానికి ఎంత మన అయినా వేయిట్ చేస్తాం
ఆ
మీరు చూసిర్ర ఇలాంటివి
లేదండి చూడలేదు నేను ఎప్పుడు
ఆహా ఇవే కాకుండా వేరే వేరే యానిమల్స్ మొన్న పాము వచ్చింది మా ఇంట్లో
అవునా
ఆ వర్షాకాలం స్టార్ట్ అయింది కదా ఇక పాములు వస్తున్నాయ్
అవునండీ వర్ష కాలం రాంగానే వస్తాయి ఈగ
ఉమ్ జాగ్రత్తగా ఉండాలి సరే మరి ఇంకా నేను ఉంటాను
ఉ సరే అండి